ఆ హస్తున్న
నేను ఇప్పుడే అన్నం తినొచ్చాను మీరు
ఆ నేను కూడా ఇప్పుడే మా పాత ఫ్రెండ్స్తో మాట్లాడతాన్టీ
అవునా మీరు ఇప్పుడు వరకు కూడా మీతో పరిచయమున్నారా మీ పాత ఫ్రెండ్స్ మీతో
ఆ ఉన్నారు ఇంకెంతైనా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఒక పది సంవత్సరం నాలు నుంచి ఓకె దగ్గరే కదా అందుకనేసి బాగా బొంది ఎన్ని
అవునా
అవు
ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ తొమ్మిది
అది ఎప్పుడైనా అందరూ ఒకే దగ్గరే కల్చల్లని మీ అంద్ అనేసి అనుకుంటన్నా
అవునా ఎక్కడ చదివారు మీరు తర్ ఆ పాఠశాల
అంటే మా మా ఊరిలో బాగా ఫేమస్ అన్నమాట ఆపాట్
పేరు ఏంటి అది
పేరు వేలాంగ్ని అనేసి ఉంది. హ్మ్ మీరు మీ స్కూల్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా
నేను ఆ చాలా మిస్ అవుతున్నాను నేను కూడా
అవునా
మ్మ్ అప్పుడు రోజులు అస్ ఎవరు లేరు
అవును అసలున్
అప్పుడు చానా సరదగా ఉం ఉండే వాళ్ళం నైట్ స్టడీస్ దో ఇంకా వంట కూట పడిలో బాగున్నాయి అప్పుతే అప్పుడు ఇప్పుడు చాలా మార్ప్ వచ్చింది.
అవును అసలు ఎంతైనా అప్పుడు రోజులు అయితే తగినా చాలా బాగుండేది అన్నమాట మేము ఒకసారి ఏమైందంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గరికి పోయింటిమి మా ఫ్రండ్ అది మాఫ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్క పుట్టిందనేసి వెళ్ళింటివి అది చాక్లెట్ కలర్ లో ఉంటుందన్నమాట బలే బొచ్చు ఉంటుంది కుక్కకి కుక్కకి బాగా బొచ్చు ఉంటుంది ముద్దుగా ఉంటుంది చూసేకి ఆ అప్పుడు మధ్యాహ్నం పూ అదా ఆడకుక్కన్నమాట
అవునండి
ఆ అట్లా మేము చూసెక్ పోయింటి క్లాస్కిి లేట్ అయిపోయింది
కే
ఆ ఇంగ అందుకనేసి మేడం బాగా కట్టి పట్టుకొని కూర్చున్నారు వస్తే బాగా కొడుదాము చెప్పుకోకుండా పోయినారు వీళ్ళు తల్లిదండ్రులకి అనేసి
కొట్టడానికా
ఆ అంటే చెప్ కొకుండా పోయినాం కదా ఇంకా మళ్ళీ ఇంగ మధ్యలో వచ్చింటే గినా మేడం తిడుతుందేమో అనేసి సి మేము గుడి పోయినామని కుంకమ్ ఊరికే ఎలా పెట్టు కొనీ చెప్పాం మేడం కబద్దాం
చ అండి
కొడుతుంది
ఆహ అహ హ
ఆ మీకేమన్నా ఇలా గుర్తులు ఉన్నాయా స్కూల్లో అల్లరి పనులు
ఆ స్కూల్లో అల్లరి పనుల్ క్కువ చేయలేదండి నేను ఎందుకనగా ఆ మా స్కూల్లోనే ఏ మా ఆ నాన్నగారు ఉపాధ్ ద్యయులు
అవున్నా ఓ
స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి మేము ఇలా చిలిపి పనులు ఏం చేయలేదు
అవునా అవున్లే ఎంతైనా డిసిప్లిన్గా ఉండాల కదా మీరు
అవునండి మేము ఏమైనా తప్పు చేస్తే, ఆ పేరు మా నాన్నగారికి కూడా వస్తుంది అందుకే మేమేం చెయము ఏం చేస్తున్నారు మీరు అ
నేన అదే ఇంకా రేపు కాంచనా మూవీ రి రిలీజ్ అన్నమాట
ఆహా అవునా వెళ్తున్నారా మీరు
మూవీకా అదే వెళ్దామని అను కుంటున్నాను ఒక సెలవు పూట అట్లా
టికెట్ ధర ఎంతండి
టికెట్ అంతే నూరు రూపాయలు అనుకుంటా
మ్ హు మీరు ఫ్యాన్ రాగవాలా ఆరఎసి
అంటే వాడి బాగుంటాయి తెలుసా దయ్యం మూవీస్ అన్నీ
వారు మా ఆ అలాంటి మూవీస్ తీస్తా ఉంటాడు
అవును చానా బాగుంటాయి తెలుసు అలాంటి మూవీస్
లేదండి నేను అది వాళ్ ఆ ముందు చూసేసాను ఆ సినిమా
అంటే నేను కూడా చూసాను ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా ఫ్యాన్స్ వచ్చేసి ఆ రెడ్ కలరు ఆ ఇంకందరు కొంతమంది అయితే గిన కాంచనా ఇగ వేషం వేసుకొని వస్తారేమో అని అనుకుంటున్నా.
రిలీస్ కాబట్ట
ఆహ్ ఆహ్ రిలీస్ కాబట్టి ఫస్ట్ థంక్యూ
ఏం తిన్నారు
ఆ
అవునా అదకుడి తిన్నారా వేరదేం చెల్లేదా ఆ బాగుందా పల్ం
చూడాట్లే
ఎవరితో మాట్లాడుతున్నారు అవునా త నీకు
ఆ నువ్వు ఏం తిన్నావ్
నీను అదే అండ్ డి నేను రసము అం న్నము ఆపర్ అప్ పళ్ళమే తిన్నా అండి
అవునా
అవున ఆహ్ హాలిడే దొరూకుతే నేను మా ఇంట్ ఇంటికి వెళ్తానండి. ఎప్పుడు ఓ ఇంగా ఒకటి రెండు రోజులు అలా ఉంటే ఇక్కడే ఉండి. ఏదో ఒకటి ఫన్ కోవడము, చదువుకోవడము, ఏదో అలా చేసి టైం పాస్ చేస్త ఉంటానండి. ఇంగా ఎక్కువ హాలిడేస్ ఉంటే ఇంగా ఫ్యామిలీ ట్రిప్స్ ఎస్తాం, బయటికి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, చిల్ అవుతాం.
మీవే నువ్వే మేల అయితే బాగా. ఉహ్మ్ ఫ్యామిలీ ట్రిప్ ప్స్ స్కా ఆ మన్నయితేఎనా ఒక దేవస్థానం పెయింట్మిర్ తిరుపతి ఫ్యామిలీ అంతా కలిసి ఆ బాగుంటుందన్నమాట అక్కడ అంతా స్టెప్స్ ఎక్కి
ఎందుకుంటారు అంతమా మంది
అక్కడ చాలా మహత్యం ఉంటుందన్నమాట. అంటే బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంగా తిరుపతి అంటే ఒక రిచెస్ట్ ట్రిప్ అనేసి
ఓ అవునా
ఒక్క కుటుంబము అందరు ఎంత బాగా పోతారు. హ్మ్ ఇంకా అక్కడ ఫ్రీ భోజనాలు ఉండడానికి అంతా ఫ్రీనే అనమాట
ఎందుకు అలా ఫ్రీగా పెడితే నష్టం రాదా
అంటే ఆ మామూల్ ఇకా అలా జనాలు ఎక్కువ వస్తారనేసి వాళ్ళు బాగా అంద చేపచ్చింటారనమాట ఫ్రీ పెడితే ఏం నష్టం అట్ల ఏం లేదు గాని ఇంకా ప్రభుత్వమే అన్మాట మామూలు గవర్నమెంట్ టే అంత టేకేర్ తీసుకుంటాంటుందంత ఆ ప్రభుత్వమే అంత డబ్బులు అది మామూలు గవర్నమెంట్ లేదంటే ఎవరన్నా పెద్దలు అట్లా పెడతామేమో అనుకుంటాము లేద అవన్నీ మామూలు ప్రజల డబ్బులే కాబట్టి ట్టి ఇంకా అవన్నీ ఫ్రీనే అనమాట
ఆ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా మీ దగ్గర అది ఏ సినిమా అండి
అది చిరంజీవిది కొత్త మూవీ ఉంటుంది కదా ఆ
పేరే ఏదో ఉంది
మన శంకర ప్రసాద్ అనేసి ఉంది
అవునండి బావుదండి మూవీంది
అవును దంతవు చిరంజిబ్బలు చెట్టేపులజెస్
అవును హుక్ స్టెప్ కూడా వేస్నావ్ డ్యాన్ స్
ఎగ్జామ్స్ అయిన ఆ హుక్ స్టెప్పు నైన్ తార ఎంట్రీ ఇవ్వగానే అసలు ఆ పాట ఒకటి వస్సుంది. చూడు సుందరి అనే పాట
నాలుగు సార్లు ఏమో వచ్చింది ఆ మూవీలోకి
అవును నల్
మ్మ్ అవును అండి
చాలా బాగుంటుంది అసలు అది ఇంగ మధ్యలో ఎంట్రీ వెంకటేష్ ఇస్తాడు చూడు అప్పుడు భలేె కామెడీ కదా,
అ
ఆ ఆ దాంతో వాడి జుట్టు ఏముంటుంది అసలు ఏ
అను కొంత్తగా యూనిగ్గా
ఆ వును బోన్ టాడుగదా వెంకటేశ్వర రాందోబలే
హు నీనుయా చూస్తా ఉంటానండి అప్పుడప్పుడు ఈ మధ్య చూడం లేదు అంతగా
అవునా
ఆ కొంచం పనులు ఉన్నాయి అందుకు చూడం లేదు
ఓ
రేప్పుడైనా ఖాళీగా ఉంటే చూస్ అవండి
ఓ
హు హు ఆ అవునండి ఇప్పుడు నమాజ్ సదువుకొని పండుకోవాలి
అవునా సరే మరి వుంటాను ఆ బాయ్
సెలవు
ఆ సెలవు